బాగున్నారా
బాగున్న మీరు బాగున్నారా
ఆ బాగున్నాను ఏం చేస్తున్నారు తిన్నార
తిన్నాం మీరు
ఆ తినం
ఎలా ఉన్నారు ఇంట్లో వాళ్ళు
బాగున్నారు ఏం చేసుకున్నారు మధ్యాహ్న
మేము ఎగ్ బిర్యానీ చేస్తాం
మీరే నాకేసింది
ఆ నేనే చేశాను
ఎలా చేస్తారు
మసాలా అవి వేసి ఎట్లా యూట్యూబ్ లో చూసి ట్రై చేసా
అవునా బాగుచ్చు
ఆ బాగా వచ్చింది పర్లేదు ఫస్ట్ టైం కదా కొంచెం అట ఎటో బాగుంది మీరేం చేశారు
ఆ ఎగ్ కూర చేశా
ఆ హలో ఏం చేస్తున్నారు ఏటట్టు ఉన్నారు ఏమి
బాగును ఎక్కడికైనా ఎళ్ళారా ఈ మధ్యన
లేదు రాజంపేటకి వెళ్ళాము
ఆ
కొంచెం షాపింగ్ చేసి
షాపింగ్ ఎళార ఉ జాతర ఏమో జరిగిందా మీ ఊర్లో
ఆ ఏంది
జత
ఎల్లమ్మ ఆ చేశారు ఎల్లం జతర
ఉ
బా చేశారు
చాల అ
ఆ బా చేసారు
అన్నదానం అల ఏమన్నా చేసార అక్కడ
ఆ అన్నదానం టూ టైమ్స్ అన్నదానం చేశారు పొంగుపాలు పెట్టుకున్నారు ఎళ్ళము ఆ వెళ్ళాము చూస్కొని అన్ని శివాలయం గుడుకి ఎళ్ళాము
అ శివాలయం గూడ ఉందా మీఊర్లో
అంకాలమ్ముంది
అవునా
తాళ్ళమ్మ ఉంది
అవున
ఆ బాగా చేశారు ఇంకా ఒక టూ డేస్ తర్వాత ఏమో తాళ్ళమ్మ కాడ కూడా చేయాలనుకుంటున్నారు చేస్తారనుకుంట
భజీనా అవే ఏమన్న వేస్తారా డ్యాన్సు
అంటే అంత అనుకోలేదు జస్ట్ ఇక్కడ ఈ ఊర్లో వాళ్లే ఇక్కడ ట్వంటీ ఫైవ్ విల్లాలు అట్ట ఉంటాయి అల్లల్లే మాట్లాడుకొని చేయాలని మాట్లాడుకుంటా ఉన్నారంట
మ్
మార్నింగే వచ్చింది ఈ టాపిక్ ఇంకా ఎన్ని రోజులు జరుగుతదో
అవునా
మీరెక్కడికి ఎళ్ళలేదా
ఆ తిరుమలకెళ్ళ వన్ మంత్ ముందు
ఆ బాగా అయింద దర్శనం దేవుడుకాడ మ్ ఒక్కరే ఎళ్ళారా
ఆ అన్నా నేను పాప ఎలా ఉంది అక్క కుతు ఆ చేసాం నడుచుకుంటా ఎళ్ళాము ట్రైన్ లో వెళ్ళాము రాజంపేట నుంచి ట్రైన్లో వెళ్ళి అక్కడ నడుచుకుంటా వెళ్ళాం తిరుపతి నుంచి దస్ మ్
టు ఉంది గదా
ఆ అన్నా మొక్కుబడి తే పాప పుడతదని వెళ్ళను
మ్ బాగా ఎంజాయ్ చేసి వచ్చారా
జేశాము
అవునా ఎక్కడ
ఈ మధ్యన ఎక్కడకెళ్ళ
హ్మ్ ఇంక
మూవీకి ఎమైనా ఎళ్ళర
మువీకి వెళ్ళాలి అనుకుంటున్నాం ఈ రోజు నైట్ ఎళ్తాం
ఉమ్మ్ నైటా
వెళ్లాలి
ఏముట్లో వెళ్తారు
ఆటో అడిగాము బాడుకి వేరే అబ్బాయిని వస్తా అన్నాడు వెళ్ళాలి ఎయిట్ థర్టీ అట్లేళ్తాం నైన్ థర్టీకి స్టా స్టార్ట్ అవుతది అక్కడ మూవీ
అవునా ఇంట్లో తినేసి ఎళ్తారా బయట ఫుడ్ తింటారా
రెండు బయట నచ్చతే బయట ఇంట్లో నచ్చితే ఇంట్లో ఉమ్మ్ మీరు
మెంకూడా అంతే ఎక్కడ తినాలి అనిపిస్తే అక్కడ ఉమ్మ్
ఫై బయట ఫుడ్ అంత మంచిది కాదు ఎక్కువ తినకూడదు లిమిట్ తీసుకోవాలి
పిల్లోలకై తినిపించకూడదు ఎక్కువ
ఉమ్మ్ మాబాబు ఉండాడు కానీ తినడు
ఉమ్మ్
ఉమ్మ్ కాకుంటే నేను తింటా అదొక ఆలోచన తినాలి తినాలని ఫీలింగ్ వ స్తాది చూసినప్పుడు ఉమ్మ్
అ అట్లా అనిపించినప్పుడు తినాల అలా అనిపించినప్పుడు తినేసేయాలా
ఆ తినేస్తాను ఆలోచించనేది తినేస్తా ఉమ్మ్ మ్మ్ ఇంకా
టిలు వస్తాయా చేనాటికి
వస్తాయి అన్నీ అంటే అటో ఇ టో రానాటివి ఎవనైనా అడిగి చేస్తా
అమ బిర్యానీ చెయాను వస్తాదా
ఆ వస్తుంది
ఉమ్మ్ మీరే చేస్తారా మీ అమ్మ చేస్తారా ఎవరు చేస్తారు అత్త చేస్తారా
నా హెల్ప్ చేస్తాది మా మమ్మీ గాని మావదిన అట్లా కొంచెం కొంచెం
అవునా మసాలా ఎలా ఎస్తారు ఏం ఏమేమి చేస్తారు
టమోటా ఎర్రగడ్లు లవంగాలు దా ల్చిన చెక్క
ఉమ్మ్
మసాలా పొడి
అవన్నీ వేస్తారా
అవన్నీ వేసి ఎంచి బియ్యం నానబెట్టి ఎసురు గాగాక బియ్యం దాంట్లో వేస్తాం
కౌన అన్న ప్లీస్
ఉమ్మ్ మరి చేయలేదా
అమ్మో నాకు రాదు తినడమొస్తది
ఏం కాదులె నేర్చుకోవచ్చు
ఉమ్ అత్త చెస్తాది మా ఆడపడుచు చేస్తారు
ఆ ఏం కాదులె బాగుంటార
అవును బాగుంటయ్ ఆ బాగుంటం
మ్యారేజ్ అయిందా?
అవును అండి
ఎలా ఉంటాడు మీ హస్బెండ్ బాగ చూసుకుంటాడ
అవన్నీ చెప్పకూడదంట ఉమ్ ఉమ్ చెప్పకూడదంట హ్మ్
ఇంకా
బాబుకి ఏమేం ఏం బెడతారు ఫుడ్డు
ఉప్మా చేస్తా
ఉమ్
సో
ఊమ్
లేదా పెరుగన్నము
అలాంటివి పెడతార
ఆ వాడు తినాలంటె అల చేసి పెడతం
హలో బాగ తింటాడ బయట ఫుడ్ అన్న తింటాడ ఇంట్లో ఫుడ్డే పెట్టాల పిల్లలకి
ఇంట్లో ఫుడ్డు తింటాడు కాకపోతే ఎక్కువేం తీసుకోడు
ఉమ్ మ్మ్
తినపేట్
స్కూల్ కెల్లడ
లేదు త్రీ మంత్స్ ఏ కదా ఎల్లడు
అవునా ఒక బాబేనా మీకు
పాపుంది మరి పాపకు త్రీ మంత్స్ బాబుకి త్రీ ఇయర్స్ ఉమ్ మీకు
ఏమో పిల్లాన ఏం లేడు మీకు
ఊమ్
మా హస్బెండ్ లేడు ఇక్కడ కువైట్ కెళ్ళాడు
ఆ ఓకే ఇంకా
ఇడ్లీ అయిదు తింటాడ బాబు రవ్వ ఇడ్లీ అలా అండి బెట్టాల మంచి గుడ్డు
ఆ రవ్వ ఇడ్లీ అంత గా ఏమ్ తినడు గాని
ఉం
ఇక్కడ పిండి ఇడ్లీ వేస్తారు వుర్లో
అవునా బాగ చేస్తారా ఊర్లో
సారి అట్ట అట్ట
ఉం
ఉం ఇంట్లో చేస్తే ఇంట్లో పెట్టేస్తా లేదంటే బయట తీసుకొని వచ్చి పెడతా
ఉం ఏమేమి వేస్ న్నారు పోలాల్ల ఈ మధ్య్న పైట్ పెట్టారు పైర్లు ఏం పెట్టారు మీ ఊరు సైడ్
చనగ వేసినారు వరి పండిచినారు
బాగ పండాయ అంట ఉం
ఉం వరి వేసినారు
వర్షాలు అవి పడుతున్నాయా
వర్షం ఏం పడలేదు మొగ్గే మబ్బ అయితే ఉంది
ఉం
అ
అవునా ఫ్రూట్స్ ఏమిన్నాయి మీ మీ ఇంట్లో చెట్లు ఏమిన్నాయి
చెట్ల సీతాపలపు చెట్టు ఉంది రామపలుపు చెట్టు జామ చెట్టు ఉంది
ఉం
ఇంకా ఏం వేయలేదు
కాయలు కాసాయ
సీతా పలపు కాయలు కాసాయి జామ కాయలు కాసాయి రామపలపు కాయలు కాయలా
ఉం
అది చిన్న చెట్టుగా అండి ఇంకా కొంచెం పెద్ద అవ్వాలి ఉం చిన్న చెట్టుగా ఉంది పెద్ద అవ్వాలి
అవునా
ఉం
వాటర్ అయ్యి వస్తాయా మీ ఊరికి వర్షాలు ఎక్కువ పడినప్పుడు
అ
వాటరు
వాటరా వాటర్ రావు కొంచెం ఇబ్బందే మిల్లరు వాటర్ తెచ్చుకోవాలి
ఏరుకై వస్తాయా
ఆ పోన్ అర్ధం కాల
నదులకి అలా వస్తాయ వాటరు
రావు
ఉం
ఉం
బాబు నిద్రపోతున్నాడ
లేదు మమ్మీ వెళ్ళాడు అ
నైట్కి ఏం చేసుకుంటారు ఇంట్లో కర్రీ చపాతి న
ఏమో చూడాలి మమ్మీ రావాలి
ఉ
అచ్చితే ఏదో ఒకటి ఆఫ్టర్నూన్ చూసి చేసిన ఫుడ్ ఉంది ఆ అంతగానే ఉంది చూడాలి ఇంకేమన్నా తెసుకోవాల లేదండి ఏదైన చేసుకొని తినను సార్ మూవీ కి ఏళ్ళలి కదా ఆ ఈ రోజునైటు కొంచెం ఫాస్ట్గా చేసుకుని వెళ్ళాలి
హు
ఉ మీరు
మేమ ఏం లే నైట్ చేసుకొని తిని నిద్రపోడం
హు
హు
ఎక్కడికి వెళ్ళార ఎన్న జాబ్ ఏమన్నా చేస్తున్నార
ఏం చేయ్ లే
తాలే మ
చేసుకొని తిన్నాము నిద్ర పోవడం అంతకి మించి వేరే పని లే